హలో హలో ఆ ఏ ఏం లేదు మా ఫ్రెండ్ ఫోన్ లో షార్ట్స్ చూస్తానా ఉ నువ్వు
నేను అంతే సేమ్ ఫోన్ చూస్తాన
ఉ ఆర్డర్ వచ్చింది చెప్పులు
ఓ అదా ఆ బాగున్నాయా
బాగానే ఉన్నాయి క్వాలిటీ అంత ఏం లేదు
ఉ
పర్లేదు ఇంకా మంచే కదా వాటి ఇంటికి వెళ్ళినప్పుడు వెరైట్ తీసుకుంటా నాతో పార్టీ మమ్మీ కూడా ఆర్డర్ పెట్టుకునింది అంటే ఆ అవి కూడా బాలేేవంట
అవునా
అసలు బల్లేదంటా క్వాలిటీ
ఉమ్
కానీ నన్ను ఫోన్ చేసి అడిగింది ఎట్లాన్నాదంటే పర్లేేదు టూ మంత్సే కదా ఉంటా అనేలే రిటర్న్ ఏ మొద్దు మళ్ళ ఇంటికి వచ్ వచ్చినాక వెరైటీవి తీసుకుంటా అన్జబ్ అన్నా
ఉమ్
సరేలే అనింది ఇంకా డైప్ బయటికి వెళ్ళాడంట ఇంకా డాడీతో మాట్
దేంట్లో పెట్నాడు మీషోలొనా
షాప్సి
ఓకే హా హ్మ్
అంధ అయితే నాకు కొరియర్ మండే వస్తాదా
ఆ
కచ్చి త్
సర్లేగాని ఇంకేమి తిన్నావా మధ్ ధ్యానం
లేదు
ఎందుకు తినలేదు
చెప్పాం ఫుడ్ బాలేదు మెను బాలేద్ తూ అని చెప్ప ఐస్ క్రీమ్ తిన్నా ఐస్ క్రిం తిన్నా
ఏం ఐస్క్రీమ్
చాక్లేట్ కోన్
హ్మ్
హ్మ్ చాలా ఎండలున్నాయంట.
మాకు కూడా ఫుల్లుగా ఉన్నాయి రూమ్ లో అయితే బాగుంది. బయటకు వస్తే చానా ఎండ డల్ ఉన్నాయి
హ్మ్ నాకు కూడా వచ్చు శా
వింటర్ లో ఎంత ఎక్కువ ఉంటందో సమ్మర్ లో అం విం వింటర్ లో ఎంత ఎక్ ఎక్కువ చలి ఉంటది. సమ్మర్ లో ఎంత ఎక్కువ వేడి ఉంటది.
ఉ
ఏది తట్టుకోలేం
ఆ ఇంకా ఏం లేవ్ హ్మ్
సరే గాని ఆ కోర్స్ లో జాయిన్ అయినావ అ నేను చెప్పిండే కోర్సు లో పైథాన్ లో
గూగుల్ స్కిల్స
ఆ
అదే ఇట్స్ అస్కింగ్ సబ్స్క్రిప్షన్
ఓకే అవును గాదా సరే నేను వేరేది ఏదైనా చూస్త
చూసి చెప్పు నాకు సర్టిఫికేట్స్ నా మోగా ఏయ్ నాకు కావాలి. నైట్ కలెక్ట్ కలెక్ట్ జెయాలి.
మా అక్కతో నీ నువ్వు గుడా పార్టిసిపేట్ చేద్దాం. టీమ్ గా
చెయ్యి
ఆక్చువల్లీ డాడీ ఒకట్ ఈ పెట్టినాడు. అది చెప్పేది ఇను పూర్తిగా హాకతన్ లో అ ది బ్రిట్స్ పిలాని గోవా క్యాంపస్
మ్ హు
ఆ
ఆ
ఆ అది వీడి డియో పెట్టినాడు అంటే హ్యాకతమ్దీ
ఆఊ ఎప్పుడు
ఎప్పుడో గుర్తు లేదు డేట్స్ నేను చేయాలా వద్దా నా ఫ్రెండ్ కూడా చెప్తే గోవాన అయితే చేసై అనిం
నేను కూడా చేసై నేను కూడా చెప్తాను చేసై
వాల కదా
అదే నువ్వు చెయ్యి ఏదో ఒకటి అయిపోదాం మొత్తం అని
అంటే ఫస్ట్ రౌండ్ లో సెలెక్ట్ అయి తేనే సెకండ్ రాౌండ్ కి ఆఫ్ లైన్ కి పోతాం
ఫస్ట్ రౌండ్ లో ఎట్లా అట్లా సెలెక్ట్ అవ్వాలి ఇప్పుడు మనం అడిగి పోవాలి
అయితే నువ్వే చెయ్యి ఫస్ట్ రౌండ్ పర్ఫార్మెన్స్ అంతా ఇద్దరం కాదువా శ్రింగుడ ఫ్రీని ఇంగో పాప నలుగురు
ఆ లేదు ఇంకొకరు వద్దలే మా నా దగ్గర ఎవరినైనా పెడతా అంటే తోడు అన్నారుగా అది ఇది అన్నారుగా
ఆ సరే
నువ్వు కన్ఫర్మ్ చేసి చెప్తే ఇడా ఎవరినైనా సెట్ చేసుకుంటా
ఆ సరే చేద్దాం మళ్ళీ సరే చూసి మా అది అంటే ఎట్లా అది స్ స్టుషన్ ఏ డేట్ ఏమి అంత
ఆ చూసి నాకు మళ్ళా కాల్ చేయ్
హ్మ్ సరే
మర్చిపోకే
హుమ్ సరే చేస్తా
హ్మ్ ఇంకా పోదాం అక్కడ హెయిర్ కి ఇట్లా అల్లుతరు ఇట్లా అల్లుతారు చూడు హేర్ కి
ఆ అవును
హలో
ఆ అవును మొన్న మన మన అక్క కూడా మొన్న పోయింది కదా ఆ ఆమె కూడా అల్లిచ్చుకునింది ఫొటోస్ చూసిన నేను
ఆ ఏంది
మొన్న మన అక్క
ఆ అళ్లిచ్చుకునింది నాకావాలి అది మనం కూడా బీచ్ పోదాం
మనము పోయేది హ్యాక్ కతాన్ కి బీచ్ కు గాదు.
అంటే పోదాము ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉండి చూసుకొని వద్దాం
మ్మ్ సరే చూద్దాం మనం నిజంగా టూర్లు తిరగడానికి హ్యాకథాన్ చేస్తానట్టుంద హ్యాకథాన్ న్ కోసం పోతున్నట్లు లేదు మొన్న నోయిడా హ్యాకథాన్ నోయిడా హ్యాకథాన్ కూడా అట్లనే చేసినాం తెలుస ఎంత ఓవరాక్షన్ చేసినవ్
ఏదొ ఒకటి ఎక్స్ప్లో ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్ చేయాలి.
ఫస్ట్ మనం అది సెలెక్ట్ అయితామో లేదో తెలీదు
నువ్ అవ్వు అవ్వాలి నువ్ అవ్వాలి తే అంతే
నువ్వేం చేస్తావ్ టీమ్ లోండి చెప్పు
నేనా అయినా హలో అవి ఏప్రిల్లో అంటే నాకు సెమ్ ఉంటాయి ఏప్ ఏప్రిల్ లో సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి
అవేమి వన్ మంత్ తీసుకోదు టైమ్ ఇంకా చాలా ఇయ మంత్స్
అవునా అయితే ఓక్ ఓకే ఓకే నో ప్రాబ్లమ్ ఉ సరే సరే ఉ నానక్క
ఆ చెప్పు
ఫోన్ పెట్టే షిన వెంటనే దాని రిజిస్టర్ చేస్తున్నావు అంతే ఎక్జా ట్లీ చూద్దాం నాది చెయ్యి
ఏం చేయాలా
స్టేషన్ ది
నువు జెయ్యి
నాకు లింకు పెట్టు చూస్
టీమ్ లీడరే చేయాలా
ఐతే నువు జెయ్యి
నువ్వు ఉండొచ్చు కదా టీమ్ లీడర్గా
చిన్న అంటే ఫస్ట్ ఇయరేగా నేను
అయితే ఏమైతది
ఆ అసలు ఫస్ట్ ఇయర్ వాళ్లకి దాంట్లో అలో ఉందా ఆ జ్జూడు
ఉంటాది ఆల్ ఇయర్స్ ఆల్ ఎలిజిబుల్ ఓకే
అయితే నువ్వు వెంటనే వెంటనే ఇప్పుడే చూడు ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే వద్లే నాతో మాట్లాడేసి మలిచూడు
చూడాను
చూడు
రావాలంది ఇంట్రెస్ట్
నాకుంది స
నాకు లేదు
కొమ్మన చేస్తున్నావు రిజిస్ట్రేషన్ అంతే
నేను చెయట్లేదు నిన్న నైట్ అఫ్రిన్ కూడా ఇట్లనే చెప్పి ఆ పిల్ల కూడా ఇట్లానే చెప్పింది మా రూమ్మేట్
నువ్వు చేస్తున్నావుచెయ్యాలి అంతే
నేను చెయ్యట్లేదు బికాస్ నాకు ఇంట్రెస్ట్ లేదు
మాకుంది కదా కానివ్వు కాని కాని కాని
మా
నువ్వు కావల్సుకునే చెప్తున్నావులే కానీ నాన సి చి నాన చి సీరియస్గా
ఏంది సీరియస్ గా
సీరియస్
నేను సీరియస్ గానే చెప్తాను నను చెయ్యను సరే చెయ్య నువ్వు ఉ నువ్వే చేసుకో నువ్వే టీంది లీటర్ కావండి
సరం లేదు
మరి వద్దా పోవా
ఇట్లా చేస్తే అంటే ఓకే
నువ్వు చేస్తా అంటే నాకు ఓకే
నేను టీమ్ లీడర్గా ఉంటా చేసేదాన్ని నువ్వే చేయాలి
టీమ్ లీడర్గా ఉన్నంత మాత్రాన ఆడేం కాదు ఆడ అన్నీ చూసుకోవాల్సింది నువ్వే అప్పు అంటే
నువ్వు ఉండు ఏమైంది ఏంది నిదసలు ఏంది ఏం పని చేయతనిది ఇప్పుడు ఒక్క మాట చేస్తావా చేయవా ఆ ఎ అదంతా కాదు అదంత అంత కాదు ఇప్పుడు నువ్వు చేస్తున్నావ లేద ఒక్క మాట అంతే
చేయను
మంచిదింగ ఉంగ వదిలేసేయ్
ను చేయవా అ ఎట్లయితే వద్దా కోవా ఓద్ త్త గోవా
తెంగా మాట్లాడ దాని గురించి నువ్వు చెయనప్పుడు నాకు నువ్ చెయనప్పుడు నాకు ఎందుకు చెప్పావు చెయ్యకు
జస్ట్న్ కమేషనిస్
సరే స్
చేద్దామా మరి
చేయనాన్నాకా ఇంతవరకు
నువ్వు ఆ వాళ్ళు చెయన్లే
ఆ
నువ్వు వాళ్ళు చెయండి
ఆహా నువ్వు ఉంటానే నేను ఉంటా
ఎందుకుండాలా నేనుండను. ఒకఓవేళ ఒకఓవేళ నేను ఉండాల, అంటే నువ్వు టీమ్ లీడర్ గా ఉండాల.
చరలే
ఉంటావా ఆడ ఎక్స్ప్లెనేష షను ఇంకా ఎక్స్ప్లనేషన్ నేను కాకుండా ఇంకా
నో ప్రాబ్లమ్ ఐ కెన్ డూ ఎట్ చేస్తానం
సరే టీమ్ లీటర్ అంటే టీం మెంబర్స్ ఏం పట్టించుకోరు మొత్తం టీం లీడర్ మీదనే ధోబుతారు చేసే వర్క్ అంతా చేస్తావా తిగ కూడా
చెస్థా నక్క
ఏమి
గోయింగ్ టూ గోయింగ్ గోయింగ్ గోయింగ్ థాయా
ఎక్కడికి
గోవా
ఎవరు చెప్పినారో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయ్యాలి కదా చేయను నేను
వ్ దాని తర్వాత ఫస్ట్ రండ్ లో సెలబ్రిటీ కూడా అవుతున్నావు
నువ్ చేస్తాను ఏంది సెలెక్షన్
ఆ అవాల్ అవలేధా కో అనుకో నేనేమంటా టెలుసా నేను ఉన్నానని కావల్సికునే వేసింది అంటా
అనుకో అనుకుంటా అనుకో
ఎస్ నో ప్రాబ్లం
సరే
మంచిధి
కాని నుంచి చెయట్లేదు రిజిస్ట్రేషన్ నాకు ఇంట్రెస్ట్ లేదు గోవా రావడానికి
సరే ఇంకా వదిలేసేయ్ ఉర్కేన్ నాకు కుడా ఇంట్రెస్ట్ లేదు వదిలేసేయ్
కానీ నీకు పాపం గోవా ఎట్లా నాన్న పోకుంటే
ఫ్యూచర్‌లో పోతాలే జాబ్ వచ్చినాక
ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే కద
పోత
సరే నేను చెయ్యన అయితే
హమ్ సరె సయదు
సరే బాయ్ అయితే
ఆహా లేదు మాట్లాడు ఇప్పుడు నాతో
సరే నాను బాయ్ అంటే
లేదు నాకు బోర్ కొడుతుంది మ నాతో మాట్లాడతవ్
సరే బాయ్
బాయ్
హమ్
ట్న్నారు కద